ఆ అండి ఆ ఇప్పుడు ఇప్పుడు మాట్లాడండి
వినిపిస్తుందా అండి
అ ఇప్పుడు ఓకేనండి మీ వాయిస్ క్లారిటీగానే ఉందండి
అవునండి మీది కూడా బాగా వినపడుతుందిండి మాకు
ఆ ఓకే అండి ఇంకేంటండి మ్యాచ్ చూడలేదా అండి మీరు
లేదంటే నాకు మ్యాచ్ అంత ఇంట్రెస్ట్ ఏ ఉండదండి అప్పుడప్పుడు చూస్త స్తా ఉంటానండి అదే పనిగా అంటే అంటే చూస్తాను అప్పుడప్పుడు చూస్తాను మ్ అవునండి మ్
ఓకే అ ఇంకేంటండి
చెప్పాలండి మీరు చూడరా మ్యాచ్
ఆ లేదండి ఇంట్రెస్ట్ ఉండదండి
అవుందండి
మ్ ఇంకేంటండి
మీర ఏమన్న రో సండే కదా ఏమమి చేశారు
ఈ రోజు డైలీ రొటీనే అండి
ఆ
మార్నింగ్ లేవడం, ఈరోజు మార్నింగ్ ఫుడ్ సరిగ్గా లేదు, సో అందుకు ఆఫ్టర్నూన్ వరకు ఉండి ఆఫ్టర్నూన్ కొంచెం లైట్గా ఫుడ్ తినేసి, ఇంకా నైట్ చికెన్ తిన్నానండి ఇందాక
అవునులేండి
అవునండి ఇంకా బయటికి వెళ్ళాలి అని అంటే, ఖచ్చితంగా బయటికి వెళ్ళాలంటే అమౌంట్ అయితే ఖచ్చితంగా ఖర్ ర్చ పెట్టాల్సి వస్తుందండి ఏదేదో పీజీలో ఉన్నాము అ అంటే అమౌంట్ అన్నా సేవ్ అవుతుంది అని నా ఫీలింగ్ అండి మీరేమంటారండి
చెప్పిండది అయితే
అవునండి మీరు మీరేం చేస్త సరే అండి డే అంతా
ఖాళీ అండి పడు కోను ఉన్నా నేను
అవునా మూవిస్ ఏమైన్నా చూసారా అండి వెబ్ సిరీస్ అలాంటివి ఏమన్నా
వెబ్ సిరీస్ నేను చూడనండి నాకు తెలియదుండి వెబ్ సిరీస్ ఆ మూవీ అయితే ఈ రోజు బోర్ కొడుతుందని నమేసి కార్తికేయ టూ చూసానండి మేమ
ఓకే ఇంకేంటండి
చెప్పాలండి మీరే అంటే బయటికి షాపింగ్కి ఎక్కడికి కూడా వెళ్ళలేదా మీరు
అండి వెళ్ళలేదండి ఈ రోజు ఇంకా టుమారో నుంచి ఫ్రెండ్స్ అందరుూ బిజీ అయిపోతారు ఇం త వెళ్ళడానికి కూడా ఉండదండి
అవున్లెండి
ఆ అవునండి మీరు అండి
నేనుంతే అండి ఎక్కడికే వెళ్ళాల అండి
మీరు ఏదైనా సరే ఇది నా లైఫ్ లో జరిగిన బెస్ట్ మూమెంట్ ఇది అని ఎప్పుడైనా అనిపించిందా అండి మీకు
నాకు అలాంటి మూమెంట్ ఎప్పు ఇప్పుడు ఏం జరగలేదు అండి
అవునా
హ
బెస్ట్ అచీవ్మెంట్ ఏమన్నా ఉందా అండి
అచీవ్మెంట్స్ అంటేం నేను ఏం చేస్తానుండి అసలు నేను ఏం అచీవ్ చేశాను అని అచీవ్మెంట్ అని చెప్పుకోవాలి నేను
ఓకే మీరు టోర్నమెంట్స్ క వెళ్లడం కానీ ఇలాంటి వేమన్నా చేశారా అండి
నేను అదే వెళ్ళింటే నేను అదే గొప్పగా చెప్పుకునేదాన్ని అండి మీతో మీరు ఏదన్నా బెస్ట్ అ ఏదన్నా ఉంటే చెప్పండి అనే ప్లేస్ లో నేను ఖచ్చితంగా ఇలా టోర్నమెంట్స్ కెళ్ళింటి నేను అని అదే చెప్పుకునేదాన్ని కానీ అది కూడా ఏం లేదు కాబట్టి ఇక నేను ఏం చెప్పును పోడం లేదండి
అవునా ఓఖే నాక్షక్షత్ర వాటిల్ అంటే చాలా ఇష్టం అండి ఆడడానికి చాలా ఇష్టపడతాను బట్ మా ఇంట్లో ప్రోత్సహించలేదండి
అవునా మా ఇంట్లోన అంతే అండి అంటే చదువుకోవాలి చదివి. ఇంపార్టెంట్ అని చెప్పేసి అంటంటారు గద అందుకంగా దాంతో అలా అయిపోయింది అనమాట.
ఇంకేంటండి.
చెప్పాలండి మీరే ఆ మీకు చెటిల్ కాకుండా ఇంకా వేరే ఏ గేమ్స్ వొచ్చు ఆడుకోవడానికి.
ఆ షటిల్ అయితే ఆడతాను అండ్ త్రోబాల్. రింగ్ అ రింగ్. ఆటో తెలుసా అండి మీకు. రింగ్ ఇస్తారు మనకి రింగ్ అనేది త్రో చేయాలి మన. న
లేదండి తెలిదు నాకు.
ఆ మా స్కూలేజ్లో మా పిటి మేడం మ నేర్పిస్తున్నాండి అది. అగేం అనేది లగోరి అం. అది కూడా ఇష్టం నాకు.
అవునులేండి.
నేను చాలా బాగా ఆడతానండి ఊరి.
అవునా అండి మీరయితే ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ రెండూ బాగా ఆడుతు న్నట్టున్నారె.
ఆ క్యారమ్స్ కూడా ఇష్టమే అండి నాకు.
అ క్యారంమ్స్ ఆడానికి వచ్చా అండి నీకు.
ఆ క్యారమ్స్ ఆడు. అనండి నాకు ఇష్టం క్యారంమ్స్ ఆడటం.
మీకు అండి.
నేను ఆడేదాన అండి చిన్నప్పుడు నేను మా నాన్న మా తమ్ముడు కూర్చొని ఆడేవాళ్ళం అండి.
అవునా.
అవునండి అవును.
హ మీకు బిజినెస్ ఆట ఆడడం వొచ్చా అండి.
ఏ మాటండి.
బిజినెస్ బిజినెస్.
అంటే గేమ మ. అంటే చిటీలో రాస్తే రాజ.
ఆ లేదు అది కాదండి, కార్డ్బోర్డ్ షీట్ ఒకటి వస్తుంది, అందులో మనకి ఆ కాయిన్స్ ఎన్ని పెట్టడం. ఆ నీకు ఏ బిజినెస్. వస్తుంది అనేది ఒక అర్ట్. ఎట్ంటదండి.
అవులేండి.
ఆ ఒకవేళ ఆ బిజినెస్ మనం చూసీ చేసుకుంటే, దాన్ని బట్టి ప్రాఫిట్ ఎంతొస్తుంది లాస్ ఎంతొస్తుంది అనేది, సేమ్ ఆ గేమ్ లో ఆడుకోవచ్చండి అంత.
అవునులేండి
ఆ
నాకు తెలియదండి నేనైతే ఎప్పుడూ ఆడలేదండి
రియల్ టైమ్ బిజినెస్ ఎలా ఉంటుంది అనేది ఈ గేమ్ లో జస్ సింపుల్ గా ఎగ్జాంపుల్ గా చూసేయి చండి
అవునండి అవును
అవున్ ఇంకేంటండి
ఇంకేం లేదండి మీరే ఏమన్నా ఉంటే చెప్పాలండి మీకు ఇంకా ఆ వేటి మీద ఇంట్రెస్ట్ ఉంటది
ఆ మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటండి
నాకు ఫేవరెట్ సబ్జెక్ట్ ఏ లేదండి
అవునా
మ్మ్ నచ్చని సబ్జెక్ట్ ఏదన్నా ఉంటే న నచ్చిని సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే అది చెప్పండి నేను మ్యాథ్స్ అని చెప్తా
హా డెఫ్ డెఫినెట్ గా నాకు కూడా అండి
మీరు కనీసం స్కూల్ డేస్ లో పాస్ అన్న అయ్యేటోళ్ళేమో నేను పాస్ కూడా ఆయా అవ్వని రోజులు కూడా ఉన్నాయండి నేను స్కూల్ డేస్ లో
ఆ స్లిప్ టెస్ట్ లా నా అండి లేద అంటే మెయిన్ ఎగ్జామ్స్ లోనా
స్లిప్ టెస్ట్ అని మెయిన్ ఎగ్జామ్స్ అని ఏమంటాదండి ఒొక్కసారి ఫెయిల్ అవుతుండి ఒక్కసారి మార్క్స్ వస్తుండే అంత నార్మల్ అయిపోయిందిలేండి ఇంకా
అది కూడా నిజమే అండి
భయపడేదాన్ని అండి అప్పుడు బా చాలా భయపడేదాన్ని మ్యాథ్స్ కి అసలు ఎంత చదివినా కూడా ఎక్కకపోవడము ఆ భయంతో చదవడమే మానేస్తుంటే నేను నాకు ఎలాగో రావు అన్నట్టు బిహేవ్ చేస్తుంటాను నేను తర్వాత్ టెన్త్ లోకి వచ్చిన తర్వాత కొంచెం రియలైజ్ అయ్యి కొంచ చదువుకొని ఇంట్రెస్ట్ పెట్టింట అప్పుడు కొంచెం కొంచెం బెటర్ అండి నేను ఇంకా
నిజమే అండి చిన్నప్పుడు అన్ని రావాలంటే కుదరదు కదండి పోను పోను తెలుసుకుంటాం
అవునులేండి గాను అవునండి
హుమ్ ఇంకేంటండి మీకు పూతరేకులు అంటే ఇష్
నాకు చాలా ఇష్టం అండి స్వీట్స్ లో నాక్ నాకు నచ్చని నచ్చిన పదార్థం నచ్చిన స్వీట్ ఏదైన్నా ఉందంటే ఒక అది పూతరేకులుండి మాకు ఇక్కడ దొరకవు గానీ ఇప్పుడు నేనున్న సిటీలో మా ఊర్లో అయితే షాక్ కల్ తే బాక్సు లు బా క్సు లు తెచ్చు కొని తినేదాన్న నేనునా
అవునా
అవును ఏ
నాకు అవి ఎలా అంటే ఎలా ఉంటాయి ఏంటి అనేది తెలీయదండి నాకు
ఎందండీ నేతే నేను చినా ఫ్లేవర్స్ చెప్పించడి నేను సపార్తోతున్నాను నువుతో కొన్నాను భయంతో కొన్నాను డ్రై ఫ్రూట్స్ పెతున్నాం డ్రై ఫ్రూట్స్ బ బయ్యం పెతుందిన్నాడి డ్రై ఫ్రూట్స్ బ ఈ టైప్స్ ఆఫ్ వెరైటీస్ తో తినాలి అండి పూత రేకులు
గ్రేట్ అండి చాలా ఆల్మోస్ట్ ఒక ఫైవ్ పైన తినింటారు కదండి
అవుననండి ఉ బాగా తింటానండి పూత్రేకలు నాకు చాలా ఇష్టం అనమాట, నేను ఎక్కువ ఇష్టపడేది మాత్రం డ్రై ఫ్రూట్స్ విత్ బెల్లం పూత్రకలు అండి.
ఓకే అంటే పైన పేపర్ పేపర్ ఉంటది కదాండి అ
అవునండి ఆ పేపర్ పేపర్ ఉంటది లోపల బెల్లం వేసి డ్రై ఫ్రూట్స్ వేసి సి ఇస్తాడు ఆ డ్రై ఫ్రూట్స్ అంటే మనకేమ అన్ని వేయడు బాదం వే బాదం స్లైసెస్ వేసి ప్లస్ పిస్తా స్పైసెస్ స్లైసెస్ వేస్తాడు అనమాట. చాలా అంటే చాలా బాగుంట కూర్చున్నాను అంటే బాక్సెస్ బాక్సెస్ అయిపో చేస్తా అండి నేను ఇప్పుడు కూర్చుని కు ఒక మూడు బాక్షులు ముందు పె అతే మూడు బాక్సులు అయిపోయేసి మీకు ఖాళీగా పెడతాను
నేను హాఫ్ తినడమే కష్టంగా ఉంటుందండి అంటే పైన రేపర్ రేపర్ ఎలా ఉంటందంటే చాలా
పల్చగా ఉంటది కదాండి
అవును కానీ పేపర్ తిన్న అనిపిస్తుంది కదండి నేను ఎప్పుడో ఒకసారి ఎప్పుడో తిన్నాను హాఫ్ తిన్నా అండి జస్ట్ టూ పీసెస్ పెట్టుకున్నా అంతే
అయ్యో అయ్య ఎందుకండి, చాలా బాగుంటదండి, అలవాటు అయిపోతే, మీరు దాన్ని వదలరు అసలు ఎంత తిన్నా కూడా ఇంకా తినాలి, ఇంకా తినాలినే అనిపిస్తుంది తప్ప త తప్పే ఆడ ఆపిద్దాం ఇంకా చాలని అ
ఎంగ కుటి వెయిట్ గైన్ అ ఛాన్స్ కూడా ఉందండి
అవును అది తింటాను, నేను ఎట్లా తింటానండి, మరి నేను వెయటే గయన్ అవ్వను అసలు
ఎలా ఉంటది కదండి
అవునండి అవును అదే నిజమేనండి
ఇంకేంటండి
చెప్పాలండి సరే అండి
ఓకే అండి బాయ్ అండి
ఆ బాయ్ అండి